నమస్తే అండి బాన్నార అగ్గి హలో నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకి హలో నా వాయిస్ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తాదండి మి మీ వినిపిస్తాంది నా వాయిస్ ఆ బావున్నామండి మీరెలా ఉన్నా
బావున్నమండి.
హ్మ్
ఈ మధ్య ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
ఆ ఈ పండగ చాలా ఆ ఫేమస్ అండి మా సైడ్ మేమ్ చాలా బా చేసుకుంటాం మీరు ఈ పం మీరు చేసుకుంటారా అండి
ఆ చేసుకుంటామండి మన తెలుగు వారికి కొత్త సంవత్సరం స్టార్ ఏదిగి పండుగ వత్తంది ఎందుకు అండి
ఆ అవునండి తెలుసా అండి ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు అని జెప్పని
ఆ అంత ఐడియా లేదండి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండి
ఆ ఇది మన తెలుగు వారికి నూతన సంవత్సరం లాగా మన న్యూ ఇయర్ చేసుకునేది అది ఒక ఫెస్టివల్ గాదు మన తెలుగు వారికి కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేది ఈ పండుగతోనే ఈ పండుగకి ఉగాది పచ్చడి అని చెప్ పని షడ్ రుచులు ఉన్నవి చేసుకుంటారు అంటే దానిలో తీపి పులుపు చేదు ఇట్లాంటి ఆరు రుచులు ఉన్నవి వేసుకొని ఉగాది పచ్చడి చేసుకుంటారు అంటే మన జీవితంలో ఆ ఆరు రుచులు కలిసి మంచిగా ఉండాలి అని జెప్పి అన్ టిప్ ఈ పండుగని చేసుకుంటారు ఆ రోజు పంచాంగం చదువుతారు ఆ అంటే ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది అని చెప్పని ఆ రోజు చెప్తారండి ఆ అందుకు ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం
వీటికి మీరు ఏమో ఏమి కలుపుతారండి
ఉగాది పచ్చడికి వేప పూత వేపపూత చేదుకి సంకేతం మళ్ళీ పులుపు చింతపండు మళ్ళీ ఆ వగరు మామిడ్ డికాయి
ఉ
ఆ మళ్ళీ ఆ ఇంకా బెల్లం తీపి ఆ ఇట్లా ఆరు రకాలు ఎసి చేసుకుంటారండి
హ్మ్మ్
ఉప్పు కారం
ఇంకా ఏమేమి పండగలు మీరు బాగా సెలబ్రేట్ చేస్
ఆ తర్వాత ఉగాది తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చే శ్రీరామనవమి కూడా మా ఊర్లో చాలా బాగా సెల్ సెలబ్రేట్ చేస్తారు
ఆ అండి
ఆ అక్కడ రాములు వారి గురించి అంతా మొత్తం అన్ని గుడుల దగ్గర ఆ వడపప్పు పానకం పంపక రామ ఆ రామ్ ఆ రాములు వారికి కళ్యాణం చేసి వడపప్పు పానకం పంచుతారు ఊ ఇంకా మీరేవి మీరు ఏ పండుగలు చేసుకుంటారండి హలో విసుంద నేను మాట్లాడేది మీకు
హలో
వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు
ఆ వీనిపిస్తుంది. సంక్రాంతి ఎలా జరుపుకుంటారండి మీరు
సంక్రాంతి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది సెలవులు
హ్మ్మ్
పది రోజులు సేలవులు ఇస్తారు ఎవరికైనా ఇక్కడ కాలేజీ కాలేజ్ ఫ్రెండ్స్ కి స్కూల్ స్టూడెంట్స్ కి అందరికి ఆ ఆ పది రోజుల్లో ఆ మూడు రోజులు ఒక రోజు భోగి అని ఒక రోజు సంక్రాంతి అని ఒక రోజు కనుమ అని ఇట్లా మూడు రోజులు సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు భోగి రోజు అ పిల్ల లందరికి భోగి పళ్ళు పోసి భోగి మంట లు వేసుకొని
అ
ఆ అక్కడ అక్కడ వరక ఉన్న పాత జ్ఞాపకాలు ఏవైనా శాడ్ మెమరీస్ ఉంటే అక్కడతో వదిలి పెట్టాలని చెప్పని భోగి మంటలు వేసుకుంటారు తర్వాత నుంచి ఆనందంగా గ గడపాలి అని ఏవైనా పాత వస్తువులు ఉంటే వేసిస్తారు ఆ మళ్ళీ సంక్రాంతి రోజు హరిదాసులు వస్తారు ఆ బాగా చేసుకుంటారు సంక్రాంతి మళ్ళీ కనుమ రోజు మనకున్న పశువులు ఉంటాయి కదండి వాటన్నింటికి పూజిస్తారు అది కనుమకి సంగీతం ఆ రోజు ఆ మూడు రోజులు అందరు ఇళ్ల ముందు కలర్ కలర్ రంగులు వేసుకుంటారు రంగు రంగుల ముగ లు ఆ గొబ్బెమ్మలు మూడు రోజులు పేటు కుంటారు
ఆ
ఆ కనుమ రోజు రథం ముగేసుకుంట ఆ పతంగులు కూడా ఎగిరేస్తారండి
రతం తాడు కడతారు కదా కదంటే ఈ తాడు కూడా వేస్తారు కదా
ఇట్లా సంక్రాంతి బాగా చేసుకుంటారు మా సైడ్ అన్ని పండుగలు బాగానే చేసుకుంటారండి మీ సైడ్ ఏ పండగలు చేసుకుంటారండి
మా సైడ్లో కూడా అన్ని పండుగలు బాగా చేసుకుంటారు అండి సంక్రాంతి రోజు చెరుకులు
ఆ ఆ ఉమ్ అవునవును ఇంకా ఇది చేసుకుంటారంండి మీరు గుమ్మడికాయతో సద్ద రోటీ గుమ్మడికాయ
అది చేసుకో సద్ద రొట్టి చేసుకోని గుమ్మడికాయతో చేసుకుంటాం
ఆ సద్ద రొట్టి గుమ్మడికాయ చేస్తారండి భోగి రోజు ఇంకా పొంగల్ చేస్ కుంటారు పొంగల్ అని స్వీట్ పొంగల్ ఆ
ఇంకా దీవ దీపావళి ఎలా జరుగుతారండి మీరు
ఆ దీపావళి అంటే పిల్లలందరికీ గుర్తుొచ్చేది ఎవరికి పిల్లలకి పెద్దలకి అన్నీ గుర్ ర్త్వచ్చేది దీపాలు ఇల్లు మొత్తం దీపాలతో దీపాల వెలుగులతోనే ఉంటది
ఆ
ఆ తర్వాత మొత్తం అందరూ ఇవి టపాకులు అన్ని తెచ్ కొని పెద్ద పెద్దగా సౌండ్స్ చేసుకుంటూ
ఆ
ఆ చాలా బాగా చేసుకున్నా అంటారు పిల్లలందరికీ అదొక ఆనందమైన పండుగ
హ్మ్
ఆ ఇంకా ఏ ఏ పండగలు చేసుకుంటారంండి మీ సైడ్
ఆ దసరా చేసుకుంటామండి నవరాత్రులు పది రోజులు పది ఆరకాల ప్రసాదాల అమ్మవారిని రోజు ఒక అమ్మవారిని కొలుస్తూ చేసుకుంటామండి
ఆ
ఆ అలాగే ఒకేఒక రోజు ఒకఒక రంగురంగుల సాంప్రదాయమైన బట్టలు వేసుకుని
ఆ అంటే తొమ్మిది తొమ్మిది రోజులు కూడా అమ్మవని పూజిస్తారా అండి
అవునండి తొమ్మిది రోజులు పూజించి
తొమ్మిది రోజులు ఒకే అమ్మవారా తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లా
తొమ్మిది అమ్మవార్లు దుర్గదేవి సరస్వ తి శారదా దేవి అలా అండి మా దసరా రోజు ఆయుధ పూజ చేసుకుంటామండి మనం ఏదైతే ఆయుధం యూస్ చేస్తాము మనం చేసే పంటలకి ఆ ఆయుధాలకి పూజ చేసుకుంటాం
ఓకే పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటారా ఆ ఆ విజయదశమిీ అంటే కనకదుర్ ర్గా దేవుని కదండి పూజిస్తారు ఆ కె
ఇంకా మా సైడ్ ఏకాదశి కూడా బాగా జరుపుకుంటామండి
ఓ అది చాలా చోట్ల జరుపుకోరు కదండి ఆ పండుగ మీ సైడ్ అంతా ఫేమస్ ఆ ఏం చేశారండి మీరు ఏకాదశి పండుగ రోజు మా సైడ్ అయితే అంతా విలోగంపా అని చెప్పి దాంట్లో అమ్మవారు ఉంటారు అని చెప్పని
ఉమ్
కోసా ఉంటారు బాగా ఉరు ఉరుములు అవన్నీ కొట్టుకుంటూ అమ్మవారిని అడుగుతా ఉంటా ఊరు మొత్తం ఊరేగిచ్చి చెరువులోకి తీసుకెళ్తారు అక్కడ ఎవరెవరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అమ్మవారిని అడి గితే చెప్తారు అన్న ఒక నమ్మకం ఉంటది మొత్తం జనాల్లో అప్పుడు ఎద్దుల పందాలు పెడుతారు ఎడ్ల పందాలు పే ట్టి ఆ అట్లంతా చేశారండి మా సైడ్ ఏకాదశి కూడా మా సైడ్ బానే చేస్
అవును మా సైడ్ కూడా ఎద్దుల పందాలు అవన్నీ పెడతారండి అంటే ఉగాదికి
ఆ అవును వినాయక చవితి మా యా ఉ దగ్గర ఉన్న ఊర్లో చాలా ఫేమస్ అండి మీ సైడ్ జరుపుకుంటారండి అట్లా
ఏంటండి
క వినాయక చవితి
ఆ వినాయక చవితి మా ఊర్లో చాలా బాగా జరుప్
ఆహా ఆా ఓ క్కళ్ళని మించి ఒకళ్ళు పోటీలతో పెట్టుకుంటూ ఉంటారు వినాయక ప్రతిమల్ని
అవునండి
ఆ ఆ ఎన్నీ రోజులు పెడుతారండి మీ ఊర్లో వినాయకుడు
అడి
ఆహా ఆ కొన్ని చోట్ల తొమ్మిది రోజులు ల పదకొండు రోజులు అట్లా కూడా పెడతా ఉంటారు మీ ఉ ర్లో అట్లా పెట్టర
మా ఊర్లో ఐదు రోజులు పెడతారండి చాలా బాగా జరుపుకుంటారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లేదండి ఒక కమిటీస్ లాగా ఒక కమిటి అలా పెడుతారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ ఒక రోజు డ్యాన్స్లు ఒక రోజు ముగ్గుల పోటీలు ఒక రోజు పాటలు పోటీలు ఒక రోజు హరికథ పోటీలు
ఆా
ఇలా జరుపుకుంటామండి
హ మీ సైడ్ సంక్రాంతి పండాకి కూడా ముగ్గుల పోటీలు పెడుతారా అం
అవునండి పెడుతారు
ఆ మా సైడ్ పెడతారండీ లాక్స్ లో గిఫ్ట్స్ ఇస్తా ఉన్ ంటారూ ల వన్ లాక్ రూపీ మంచిగున్న వాళ్ళకి అని చెప్పనంట్టు
అ
ఆ మీరు పార్టిసిపేట్ చేస్తరా అండి ముగ్గుల పోటీల్లో
ఆ చెయ్యనండి ఆ ఒకప్పుడు చేసేదాన్ని ఇప్ చెయ్య
ఓకే
చాలా నేర్చుకున్నాను అ ఇప్పుడు మీరెలా జరుపుకుంటారు అని చాలా థ్యాంక్స్ అండి
ఓకే అండి మీరు ఒకవేళ ఏమన్న ఉంటే చెప్పండి మాకు ఆ సరే అండి ఆ ఓకే
అ
లో